అ ఏండి బాగున్నా మీరు బాగున్నారా
అ అ
ఏం లేదండి ఖాళీ మీరేం చేస్తున్నారు
అ
అవునా మీకు ఉండొచ్చా
ఏ
అ నైక్ ఎలా చేస్తున్నార ప్రోసెస్ చెప్తారా
స అంత చెతేనాప్పు
అవునా
మీకు వచ్చాండి
నాక అంత రాదండి లేక్ ఒకే ఇంట్లో ఒక నా మందం ఒక ఇద్దరికి అట్లా ఉండొచ్చు అంతే
అదేనా పర్లేదు మా ఇంట్లో మ దూడస్త చెప్తా
మీకు ఏ రెసిపీ కావాలండి
చికెన్ మంచి గ్రేవీ టైప్ లో బాగుంటుంది
అర్థం కాలేదు
ఎలా చేయాలో కొంచెం మీరు చెప్తే నేను ట్రై చేస్తా
ఫస్ట్ చికెన్ని మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి దాంట్లో కొద్దిగ పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి
అండి
తర్వాత ఒక గిన్ని లోకి
ఇ ఎక్సెస్ మీ ఇంకా అలానే
తగిన చికెన్ క్వాం ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి
కేజీ అండి నా చికెన్
ఒక టూ టూ త్రీ స్పూన్స్ అట్లా తీసుకోండి మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు తర్వాత ఒక గిన్న కడాయి లాంటివి పెట్టుకొని దాంలో కొన్ని ధనియాలు ఎండుమిర్చి హోల్ గరం మసాలా స్పైసెస్ ఉంటాయి కదా అవి కొన్ని ఏసి మంచిగా ఫ్రై చేసుకోవాలి జీలకర యాడ్ చేసి దాంట్లోనే కొద్దిగ జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకోవలి కొద్దిగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి బ్రౌన్ ఆనియన్స్ లాగా కొద్దిగా ఫ్రై చేసుకొని ఇంత ముందు మనం ఫ్రై చేసుకున్న మసాలా ఉంది కదా ఎడుమిరపకాయలు ఇవి అన్ని
ఆ
అవన్నీ మిక్స్ చేసి ఆనియన్స్ ఇవన్నీ ఒక పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి హలో
ఆ చెప్పండి వింటున
ఆ పేస్ట్ అంతా ఈ చికెన్ లోకి కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర అల వేసి మనం చికెన్ కర్రీ ఏ గిన్నెలో అయితే వండుకుందాం అనుకుంటామో దాంట్లో కొద్దిగా గీ యాడ్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై కావాలి మంచిగా దాంట్లోకి చికెన్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలని అందులో వాటర్ క్వాంటిటీ అంత బయటికి వస్తది దాంట్లో కొద్దిగా ఉప్పు పసుపు యాడ్ అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ ఎంత వేలిపోయి ఆయిల్ పైకి తేలే వారికి కుక్ చేసుకోవాలి లాస్ట్ లో కొత్తిమీర ధనియాల పొడి పుదీనా యాడ్ చేసుకొని అర్ధం కావట్లేదండి
అంతే మీరు అది ఆయిల్ అంతా పైకి తేలేదాకా అన్నారు కదా
అవునా
అంటే ఎంత సేపు పడుతుంది
ఒక టై ఫైన్ మినిట్ అట్లా కుక్ చేసుకుంటే అయిపోది హలో ఈ మధ్య ఏమన్నా షాపింగ్ చేసారా
చేశాం అండి శారీస్ తీసుకోమంటే
ఏలాంటి టైప్ ఆఫ్ శారీస్ అండి
నాకు చానా ఇష్టం
మీకు ఎక్కువ మ్మ్ లైక్ ఎలాంటి ఫ్యాబ్రిక్ శారీస్ అంటే ఇష్టం పట్టు శారీస్ సా ఆర్ కాటన్ లేకపోతే సిల్క్ రే ఆర్గనైజ్ ఆ
సరే సరేయ రెడీ చేసి స్టార్ చేసి వస్తావా
అవునా
సంవత్సరం నరా అయితుంది నేను ఎక్కువ అయితే డిజైనర్ గా చేస్తున్న
ఓకే మీ ఫేవరెట్ కలర్ అండి అర్థం కాలేదు
మా ఇంటి కాడ
ఓకే
తెలుసా మీకు వైఫై
నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూ అండ్ మెరుూన్ అండి
ఈ ఆవేశం డెసిషన్ ఏంటండి
శారీస్ అంటే నాకు సిల్క్ శారీస్ ఇస్టమండి బాడీ హగ్గింగ్ సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ గా చూడనికి అట్రాక్టివ్ ఉంటాయి కొన్ని నేను ఎక్కువ శారీస్ కట్టుకోనండి ఎప్పుడో ఒకసారి బతుకమ్మ పండుగప్పుడు తప్పితే నేను ఎక్కువ డ్రెస్సెస్ ప్రిఫర్ చేేస్తాను అసలు కి తేలనే
నాకు లాంగ్ ఫార్క్స్
ఈ మధ్య కొత్తగా కడ్సెడ్స్ త్రీ పీసెడ్స్ టూ పీసెస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా
ఆ అవే అండి అంటే ఇప్పుడు ఒక ఫ్రాక్ టైప్ లో వచ్చేసి త్రీ పీస్ సెట్స్ వస్తున్నాయి కదండి
ఉమ్మ్ ఇంకా ఏంటండీ
డ్రెస్సెస్ లో కూడా మీకు ఏట్ల ఉంటుందో ఎట్లాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్సెస్ అంటే ఇష్టం
కమింగ్ టూ కాటన్ అంటే మాక్సిమం కొంచం కంఫర్టబుల్గా ఉంటది ప్లస్ ఈజీ గా క్యారీ తగ్గొచ్చు అనిపిస్ హలో
హ్మ్ చెప్పండి
మీకే టైప్ఫ్ ఫ్యాబ్రిక్స్ అంటే ఇష్టం
కాటన్ అండ్ ఆర్గంజా ఫాబక్ ఇస్తాండి బడ్జెట్ ఆర్గానికా మిక్స్ వి బడ్జెట్ చిలికాలు ఉంటాయి కదండి.
ఒకే ఓకే అడి అమండి
అలాంటే ఓకే అండి